హలో
తిన్నారా హ్మ్ హ్మ్ వినబడతా ఉంది
ఆ తిన్నాను నువ్వు తిన్నావా
హ్మ్ ఇప్పుడే తిన్నా నేను ఏం తిన్నావ్
మాకి అది వెజిటేబుల్ రైసు ఇంకా అదేదో చట్నీ చేసినారు
హ్మ్ మాకు లెమన్ రైస్ చేశారు
బావునిందా
లేదు
ఆ దాంట్లోకి ఏం పెట్టలేదా
ఏమి మంచిగా అంత చేయదు ఏదో డిఫరెంట్‌గా ఉంటది ఉత్త పసుపు టమో
హ్మ్ టమోటా ఏస్తారా అసలు చిత్రాన్నంలో
ఇట్నమా టమోటా ఏస్తారు వాళ్ళు ఏమి డిఫరెంట్ అయితే
ఏందో మేమైతే అట్లా చేసుకోము మేము ఎట్లా చేస్తామంటే చెప్తా చూడు
హ్మ్
ఫస్టు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా
ఆ న్
ఆ పచ్చిమిరపకాయిలు తెల్వాయి ఇంకా కొబ్ ఉంటది కదా కొబ్బరిని ఎసి ఈ బాగా వాటిని కొంచెం మెత్తగా చేసి పప్పులుంటాయి కదా చెనక్కాయ పప్పులు వాటిని నూనె లో ఏంచి ఆ మనం ఇందాక పేస్ట్ చేసుకున్న దాన్ని దాంట్లో ఏస్తాము అది కొద్దిసేపు ఏంచేసి ఇంగ దాని తర్వాత నిమ్మకాయ పిండుతాం అంతే
ఉమ్ అంతేనా వీళ్లు టమోటాలు అంతా చేస్త
అవును అసలు అట్లా చేస్తే అది అసలు సి త్రాన్నమే కాదు టమోటా ఎవరన్నా ఏస్
రు డిఫరెంట్ టేస్ట్ వస్తాది అందులో పుదీనా వేసినారు ఈ రోజు
అబ్బా దేవుడా
వొత్తావుంది నాకు అయితే తింటా ఉంటే
నాకీ అ పుదీనా కొత్తిమీర అవం
ఊ ఎంత ఇవే స్మెల్ వస్తా
ఉద్లీ స్టీం అన్నం అప్పడాలు అట్లా ఏమన్నా పెట్టింటే కనీసం కొంచెం అన్నా తినిండచ్చు
ప్లేం పెట్టరు ముందన్నా ఏమన్నా పెడతా ఉన్నారు ఇప్పుడు ఆ గ్యాస్ ఇష్ టూ వల్ల ఏం పెటలేదు ఆఫ్టర్నూన్ కూడా పొయ్యి పెట్టి చేసినారు రెండు అయిపోయింది వాళ్ళు చేసి ఆ పొయ్యి పెట్టినారు బయట లేట్ గా వన్ థర్టీకి ఏమో చేశారు ఇంక నేను పడుకోనుండి నేను అప్పటికి అహ్
తిల్లేదా
తిన్నాను మళ్ళీ టూ త్రీ లేస్ మళ్ళీ వెళ్ళి తిన్నా
ఆ ఏం చేసిన్నారు
అతను పప్పు బీట్రూట్ తాలింపు చేసున్నారు
ఓ
ఇంక ఈ రోజు నుంచి ఏం టిఫిన్స్ పెట్టను దోశ చపాతీ అలాంటివి
ఓన్లీ ఉప్మా పొంగల్ అవేనా
హుమ్ అవేనా అంటా ఉన్నారు
ఇంగ మాకు పెట్టరు అంటా అహా
మ్మ్ హ్ ఏం చేస్సారు ఇంకా అవే తిని బ్రతకాల
కదా ఎట్లా తింటాము అసలు రోజు అవే అంటే అవే అవే అవే అవే
ఉమ్
ఏందో రోజు ఇంక చేస్తే ఆ మూడు చేస్తారు ఒకటి పొంగలు ఒకటి ఉప్మా ఇంగోటి ఉగ్గాని
హ్మ్ మాకు రెండు ఉప్మాలు చేస్తారు అనుకుంటూ సేమ్యా ఉప్
ఆ సేమియా ఉప్మా మేలు నాకైతే ఆ మామూలు ఉప్మా తో పోలుస్
ఆ సేమియా ఉప్మా అస్సల్ అమ్మో ముద్ద ముద్దగా చేస్తారు కలిపితే అతుక్కుపోతా ఉం
ఆ మాకైతే అచి ఆ అవునులే ఎక్కువ అందుకు పూస్
ఊ ఎక్కువ బాయిల్ అయిపోతాయి మొత్తం అన్ కలా పర్లేదు బానే ఉంటాయి
ఆ మాకీ చట్నీ పెడ తారు పొడి అట్లంతా పెట్టరు పొడి ఊరగాయ చట్నీ మాత్రమే ఉమ్ మీకు చట్నీనే పెడతారా
ఉప్మాలోకా
ఆ
లేదు పికిలు అపుడపుడు పొడి పెడతారు
ఓ
చట్నీ చేస్తే ఎవరు తినరు అనేసి చట్నీ చేయరు చట్నీ చేస్తే దాంట్లో ఒక రోజు ఆయిల్ ఆనియన్స్ అన్ని వేసినారు
ఆ అబ్బా
పచ్చి ఆనియన్లెసీ చట్నీ పెట్నారు అలా చేస్తే ఎవరు తింటారు
ఆ అదే కదా
ఆ అప్పటినుంచి ఏం చేయట్లే
ఆ మాకైతే ఒకొక్కసారి కొంచెం పాడైపోయిన చట్నీని బాగా వేడి వేడి చేసేసి
పాడైపోయింది వేడి చేసినా అట్లే ఉంటది కదా
అయితే వేడి చేసినారు అట్లా అంటారు వాళ్ళ ఏం వేడి చేసింది వేసుకుంటే ఆ ఏం బాగుండదు అసలు అది స్మెల్ వస్తు స్తా ఉంటది కదా తెలుస్తది కదా మనకి బా బాలేదు అన్నట్లు కానీ అదే పెడతారు వాళ్ళయితే
వాళ్ళు తినరా వాళ్ళకి తెలియదా
వాళ్ళు తినరు వాళ్ళు ఎందుకు తింటారు వాళ్ళకి తెలుసు కదా అ
వాళ్ళు తినలేనప్పుడు పిల్లలు ఎట్ల తిం టారు అని ఆలోచించరా వాళ్ళు
ఉమ్ అట్లంత ఉండనే ఉండదు ఎవరు ఆలోచించ
అంతేలే వాళ్ళకు కావాల్సింది డబ్బులే ఎవరైపోతు వాళ్ళ పిల్లలా ఏమన్నా ఏమన్నా అవుతాదని ఆలోచించడం
అదే కదా వాళ్ళ పిల్లోలయితే అయ్యో
వాళ్ళ పిల్లలు ఇస్తే దగ్గరికి వస్తే చేస్తారు మనకి
వాళ్ళైతే ముందంతా చపాతి ఎందుకు చేసుకొని తింటా ఉంటారు రాత్రి ఇంకా మాకైతే అయితే ప్రతిసారి ఏమన్నా ఫ్రైడ్ రైస్ అట్లా చేసినారు రనుకో జారకులు కొంచెం కొంచెం చేస్తానే ఉంటారు ఆ ఇప్పుడు ఇంకా అంత ఒకేసారి చేస్తారేమో గ్యాస్ వల్ల
ఆ కొంచెం కొంచెం అంటే మళ్ళి గ్యాస్ అయిపోతది గా
ఈ రోజు మాకై తే ఆ వెజిటేబుల్ ది పెట్టినారు ఎట్లనో వెజిటేబుల్ రైస్ దాంట్లో అన్ని వేసినారు కూరగాయలు ఫస్ట్ టైమ్ అది మిల్ మేకర్ వేసినారు మాకు అయితే ఇంతవరకు ఎప్పుడు పెట్లా ఉమ్ బావుంది అట్లా ఏవన్నా పెడితే కొంచెం తినేలాగా తిన్నన్నా తింటారు కనీసం
ఎంత తినేలాగైనా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా తింటానమంటే తింటాన్నం
ఆ మాకైతే ఇంకా ఏదో పచ్చగడ్డి తింటాన్నట్టు ఆ రుచి పచి లేకుండా తింటే ఎట్లా ఉంటది అట్లా ఉంటాంటది ఇంకట్లే అది
తినేది కొంచమే అదైనా వాళ్ళు బాచేయొచ్చు కదా
ఆ మా కి రేపు ఉగ్గాని బజ్జి పెడతారో లేదో అది
పెడతారులే అది ఈజీ ప్రాసెస్సే కాబట్టి జస్ట్ తిరగాబాతు పెట్టండం చేస్తా ఊ బజ్జ పెట్ట్ర అనుకుంటా
ఆ బజ్జీల్ పెట్టాలి కదా బజ్జీల్ పెడతారో లేదో అని ఆలోచి
ఉ పెడితే ఉత్త ఉగ్గాని పెడతారు
ఆ ఉత్త ఉగ్గాని అయితే సచిపోతాం తినలేమసలు సప్పగుంటాయా ఆ చల్లగా అయిపోతే ఇంగా తినే కాదు కదా
ఉ అట్లేయిపోయినా కూడా ఇంకా అసలే తినలేము ఏదో తిన్నట్లు ఉంటాది
ఆ దానిలోకి పొడి పెడతారు
ఉమ్ ఆ పొడి పెడుతే మాకు పొడి పొడి పెట్టరు దాంతోనే కారం ఉహు
ఆ దాంట్లో వెయ్యరా వాళ్ళు పొడి
సరే అదేమో కారంగా ఉంటది పొడి ఇయ్యరు అనుకుంటా దాంట్లో కూడా అదేంది గ్రౌండ్ నట్స్ తరు శనిక్కాయ ముక్కలు
ఆ మాకేం పప్పులు అయిపోతాయని ఈర్లే వాళ్ళు
ఉమ్ పప్పులు ఇస్తారు మాకు
అదంతే ఇగ వీళ్లు చానా పిసినారిగా కొన్ని కొన్ని ముటికిచ్చి ముటికిచ్చి పెడతారు
ఉమ్ ఏందో డబ్బులు తీసుకుంటారు మన దగ్గర మనది మనకు పెట్టడానికే కష్టపడతా ఉంటరు
అసలు ఆడ పెడితే బాగా చేయకపోయినా ఎవరికి ఎంత తెలుస్తది కదా ఎవరు ఎంత తింటారు వాళ్ళే ఉమ్ తినేమైనే పెట్టుకుంటారు ఎవరైనా ఊరికి కావాలని పడేస్ తారా అట్లా ఏం ఉ అదే కదా ఇంగ వాళ్ళకి అర్థం ఐతుంది ఇంతే తింటాం మేము అన్నట్లు అంతనే పెట్టుకుంటారు ఇంత కావాల్సి వస్తే అంతా ఆ ఏందో వీళ్ళు
ఉహు అంతే వాళ్ళ మైండ్ సెట్లు అట్లే ఉంటాయి అట్లా అని
ఆ మరి అంతా ఉండకూడదు ఈ రోజు గ్యాస్ మా రూమ్లోకి తెచ్చిపెట్టినాడు
అవును మాక్కూడా పెట్టినన్నున్నారు
మా రూమ్ లో ఒకటి తెచ్చిపెట్టినారు
మా రూమ్లో కూడా పెడతా అనింది ఆంటీ ఎందుకంటే ఏదో తీసుకెళ్తాం రన్ అనేసి ఏదో చెప్తుంది బట్ నాకేం అర్థం కాలేదు
ఎక్కువ గ్యాసులు ఉన్నించుకోకూడదు గ్యా అది సిలిండర్స్
ఆహా ఏం చెప్పిందంటే ఇవి వాడకూడదు అంట పెద్దయ్ వాడాలంటే వాటికంటే పెద్దగుంటాయా
ఉ అదే కదా మన ఇంట్లో మయన్నే కదా అవి కూడ్
ఆ ఇంకా పెద్దగా వాడాలంటా ఏదో చెప్పింది
అవునా
ఉహు
ఆ
అన్ని అసలు సందా దాచిపెట్టుకున్నారయితే ఇళ్ళు
ఆ ఆ అవుడే
ఉమ్ రూములలోకి రాలేరు కదా వాళ్ళు
ఆ ఆ అవును కాబట్టి ఇంకా తెచ్చిపెట్టింటారులే ఏమి సినిమాలందుకే చు
ఏ చూలేదు ఈరోజు పవర్ ఏ లేదు పడుకొని నిద్రపో మత్తు ఎక్కువైంది అప్పుడప్పుడు వన్ కి పడుకున్నా ఇంకా అంతే మధ్యలో లేసి తిన్నా.
మళ్ళీ పడుకునేసినా నేను కూడా ఈరోజు సిక్స్ కే లేసిన.
తాల్పు తీసి పడుకున్నా.
ఏం జయాలో తెలీదు ఇగ రికార్డు రాయాలా రాయలా నేనెప్పుడూ ఇంగ. కొద్దిసేపు వింటే రాస్తా.
ఆ
మాకేందో పెద్ద బాధ అయితాది రికార్డులు.
రాయాలి కదా.
ఆ ఇంగ ఏం చేస్తాం రాయాలి ఇంగా ఖచ్చితంగా.
ఉమ్
ఇంకా ఏంటి విశేషాలు నువ్వు బాగా తినలేదు ఈ రోజు
ఈవినింగ్ కూడా లేచినప్పుడు ఆకలి కానీ తినలేదు
మధ్యాహ్నం సరిగ్గా తినలేదా
పల్లి బానే తిన్నా కొంచం అది ఎక్కువ పడుకునే సరి ఆకలి అయిపోయింది
ఓ
హామ్
సరే మరీ ఉంటా నాకు పని ఉంది కొంచం బాయ్
ఆ.